అ
చెప్పినే
ఏం కుట్టా ఏం చేస్తానావ్
ఏం చేయలే గమ్మున పడుకున్న ఏం చేస్త
తిన్నార
మ్ తిన్నాం సాన్నం చేసిన పనుకుంట
మీ తమ్ముడు కాల్ చేసినడా
చేసిన్నాడు వాడు కన్ఫ్యూజ్ అయితున్నాడు అంటా నేను నీదే తీసుకునేస్తా నేను అన్నాడు వద్దురా ఎక్కువ సప్లీలు పడిపోతాయి ఆ సప్లీలు ఎక్కువ పడిపోతాయి వద్దురా అన్న అన్ని చదవుతడా వాడు
మేమంతా
హ్ ఒక్క దానికి చెప్పదు ఆమె ఫీజ్ నేను ఎంతైనా కడతా అంటుంది. పోనీ వాడు ఇంగోడి తీసుకుందాం. అంటే దాంట్లో తక్కువ ఫీజు ఉంది. అది కోనుక్కో అంటుంది. అయ్యో ఒక్క మాటలో ఉండదు.
తోడు కాలు చేస్తున్నారు నాకు మేమునులో జాయిన్ చేపిస్తానని చెప్పింది.
ఆ మల్లి కె మ్ మ్ అనింది రాత్రి
ఏ మేమ్ జే న్ టి యు అంట కదా వద్దని చెప్పేసింది
నేను అదే చెప్పిన జే న్ టీ యు అని చెప్తే లేదు అది అ అట్టా నమస్ అంటానిందే అట్టగాదు రా తెడ్ అయిపోయింది. రాత్రి మా ఫ్రెండ్స్ని కనుక్కోమన్నింది. కనుక్కున్నా వాళ్ళు వద్దు అన్నారు కే ఎం ఎం లో పొద్దున్నే పొద్దున్నే లేచినకానుంచి ఎస్వి యూనివర్సిటీ అనింది ఆ పూట పూటకి ఒక్కటి చెప్తుంది.
యూనివర్సిటీ కూడా ఏమి అంత ఈజీ కాదు కదా సిట్ రావడం
అస్సలు అంత ఈజీ కాదు పిన్ని ఎస్ వి యూనివర్సిటీ అంత పెద్దది కాలేజెస్ ఇండియా లోనే టాప్ టూ లోనో ఫోర్ లోనే ఏమో ఉన్నది. అంత పెద్ద యూనివర్సిటీలో సీట్ రావడం చానా కష్టం.
హ్ అదే కదా చెప్ప నేను అవును డిగ్రీలో బి సీ ఏ బాగుంటుంది. అంటున్నారు
నాకు డిగ్రీ ఇది ఎమ్ తెలియదు. పిన్ని కానీ దాంట్లో కూడా బాగుంది ఇప్పుడు ఎందుకంటే నాలుగు సంవత్సరాలు కదా
హ్మ్ కానీ ఈగ అక్కడ అమ్మమో ఎం బి ఏలు లేదు త్రీ ఇయర్స్ బీ సి ఏ కోరుసు అన్నారూ
ఏమో తెలీదు డిగ్రీ అయితే ఫోర్ ఇయర్స్ అంట నాకు కూడా తెలీదు ఇప్పుడు చేస్
ఏమోనే ఎక్కడ జాయిన్ చెయ్యాలె
నేనైతే చెప్పినా సివిల్ సివిల్ అన్న తీసుకో లేదంటే ఏఐ తీసుకో అనేసి ఈ రెండు
వాడు సి ఏస్ సి ఏఐ తీసుకుంటానన్నాడు. వాడు సి ఎస్ సి ఏఐ తీసుకుంటా కుంటా నన్నాడు
ఏఐ తీచేయండి బాగుంటుంది ఇప్పుడు
కానీ కానీ ఓ ఓ కానీ అందువల్ల వాడు ఈజీ ఈజీ అంటాడు ఆ
ఆ ఎందుక వద్దంటాంది
తీసి తీసేయండి వాడు చదవకపోతే ఎట్లా వాడు చదవలేకపోతే ఎట్లా ఊ ఆ అంటాంది హ్మ్
ఆహా
వాడు దుర్గాయ దుర్గాయ ఏమంటాడు ఇక్కడ పొద్దు పిన్ని అంత డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు వా చెప్పేదానికి ఫీజు ఎక్కువ అంటాడు వాడు
ఆ అది కూడా కరెక్ట్ ఆలోచిస్తే
మ్ పోని ఇడేడన్నా యాద్దాం రా అంటే ఇడేడన్నా ఎసేదానికి
మ్
ఏదన్నా తీస్తే అంత ఇది ఉండదు ఇంటర్వ్యూలు ఉండవు జస్ దివి కంప్లీట్ చేస్కొని రావచ్చు
బయటికి బుయ్యే చూసుకోవాలి ఏదున్నా
వాళ్లకున్నాయి అంటనే ఇంటర్వ్యూస్ బాగున్నాయంట వాళ్ళక
త్తు వాళ్ళకు ఉన్నాయంట
ఉ వాళ్ళకున్నాయనే చెప్తున్నారు
వాళ్ళకైతే ఉండేదయితే ఉండయి
అ ఉమ్మ్ పోనీ సిఎస్ససి ఏడవేమూన్ అయితే ఒకటిన్నర లక్షంటా
ఆ యాడున్నా సిఎస్ సి కి అదే రేట్
మ్ మీరు ఎక్కడ మీ పిన్ని ఒక డెష్ షన్ పోయినలే వాడంట అది వాడేం వాళ్ళమ్మ అంటాడు మళ్ళా లాస్ట్ లో వాడు చెప్పింది వాళ్ళమ్మకు చెప్పి టవలా వాళ్ళమ్మ చెప్పేది వాడికి సెట్ అవ్వట్లే
మ్
ఒక దీన్ పైన నిలకడగా ఉంటే ఓకే తీసుకోకపోతా ఉండేది అయిపోయా
టే వెళ్ళిట్టే ఆలోచిస్తా అంటే వాళ్ళు ఫిజులు పెంచుకుంటూ పోతాంటారు
ఎం చెయ్యాలా అర్థమే కావడం లా
మ్
మ్ ఆయన చిట్టీ డబ్బులు వేసాడా
ఏంది పిన్ని
చిట్టి డబ్బులు ఎసినాడా మళ్ళ నువ్వు నాకు ఫోన్ చెయాలి కదా డేలో
ఎప్పుడు నేను డేలో కాలేజీకి పోయి వస్తా సాయంత్రం వస్తా వస్తానే ఇంకా కొంచేపు పనుకున ఎన్ చూసిన
మ్
లేదు ఏయ్ లా
అవు మీ ఆయనతో పెద్ద పనేటు టయానికి తీసుకున్నప్పుడు నువ్వు వేయాలి కదా అప్పుడు కొంచం అప్పుడు కొంచెం వేస్తే ఎట్లా టోటల్ అమౌంట్ పెడిటి దేనికన్నా ఒక దానికి ఉపయోగపడుద్ది తెచ్చి పెట్టాల
ఉ
కాదు మనకు ఇప్పుడు ఒక నెలలో నాలువేలు మునిగిన్ సరైనది నీకు కనబడింది
చెప్పు
ఆ ఉంటే వస్తా అన్నారు ఇంకా ఏం నాకు అర్థకు రావట్లే మీ పిన్ని గంట గంట ఫోన్ చేస్తాంది వాడు చేస్తాడు ఏం చేయాల అర్థం కావట్లే
ఎవరు ఊసోడా
ఆ వాడేమో కన్యాకుమారి అంటాడు వాడు ఏదో జాయ్ జాయ్ యూనివర్సిటీ ఉందంట కన్యాకుమారిలో డోక్కడే అంత దూరం వెళ్లి వచ్చిండా జాయ్
ఆ తెలియని కాలేజీలో అంతా చేర్చేమని చెప్పు
ఆ చెప్తే లేదు బాగుంది పిన్ని అంటడు ఇంకా వెల్టెక్కు బాగుందం ట కాని
వెల్ట్ ఎక్ బాగుంది కానీ హాఫ్ ఏ హాఫ్ డేనే ఉంటుంది వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ చానా ఉంటాయి
ఆ
చదువు అంత ఉండ తక్కువే ఉంటుంది ఫీజు మాత్రం చాలా ఉంటుంది
వీళ్ళలాగా వాళ్ళేదో హాఫ్ డేల్ పెట్టుతారు వెల్త్ టెక్ బాగుందంట వీరికన్నా బాగుందంట
అవును అవును
ఫీజులు కూడా బాగున్నాయంటా
ఫీజులు కూడా ఎదిరిపోతాయాడా నాకు నేను ఇంటర్లో ఉన్నప్పుడే మాకు ఫీజు
కంపల్సర హాస్టలా హాస్టల్ మ్యాన్రిటరీ అంట
ఆ
ఇక్కడేం బయట ఉండేదాన్ని కుదరదంట హాస్టల్ కూడా వాళ్ళ దగ్గరే ఉండాలంట
హాస్టల్లో అవ్వద జరగద
ఉ
ఉ
ఇంకా
ఏం లేదు నువ్వు చెప్పాల
నేను వాడు ఒకటే చెప్పినాడు అన్న దగ్గరికి వెళ్ళిపోత ఆ గ్రూపు ఆ తీసుకుంటా అన్నాడు ఆ మాట మీద ఉన్నామంటే మీ పిన్ని సిఎస్ఈఐ తీసుకొని వాళ్ళఅన్న వాళ్ళ కాలేజీకి వెళ్ళిపోతాను అన్నాడు మీ పిన్ని ఒప్పుకోలే
ఎందుకు ఒప్పుకోదు వాడు ఇష్టంమనింది కదా చదివేది వాడు కదా
ఒకటి నేను ఒకటే చెప్ప నా దుర్గాని నీ ఇష్టం లేదు మీ అమ్మ ఇష్టమా మీ తమ్ముడు ఇష్టమా ఎవరన్నా ఒక ఇస్తా నిలకండి ఒక గ్రూప్ అనుకోండి జాయిన్ చేసాను త త రోజు గంట గంట ఫోన్ చేసుకుంటా వాళ్ళని అడిగి వీళ్లను అడిగి ఏం చేస్తోంది ఈ పిన్ని యా
ఆ
ఎస్వి యూనివర్సిటీలో ముప్పై వేలకు జాయిన్ చేయపిచ్చేస్తానండి
పాప ఎట్ల పిన్ని జాయిన్ చేయిించుమనేవ ఒకసారి
చెప్పాను నేను మళ్ళ ఏమంటుంది పొద్దున కాల్ చేసి వన్ అండ్ లన్ అండ్ హఫ్ లక్ డొనేషన్ కట్టాలంట కదా అంటుంది మరి కట్టాల అవును అక్కడ రూల్స్ ప్రకారం వన్ అండ్ఫ్ బ్లడ్ డొనేషన్ తర్వాత మళ్ళీ సంవత్సరం ఓటిన్నర లక్ష ఎంత నీకు ఫీజు
మ్ చేసా మ్ మాటికి మాటి కి మార్చేస్తుంది మాట
ఫీజు ఫీజు ఎంత నీకు
నాకా
ఆ అందరికి
హలో
హలో నీకు ఎంత పడుతుంది ఫీజు ఇయర్కి
ఒక లక్ష ఇరవై మూడు వేలు
లక్ష ఇరవై మూడు వేలు డొనేషన్ కాకుండా మ్ ఫస్ట్ ఇయర్ కట్టే సుండ్ల
ఆహా లేదు లేదు
ఫస్ట్లో డొనేషన్ కట్లే నువ్వు
ఆహా లేదు జీరో నుంచి వన్ వరకు ఆహా ఏం లేదు ఉత్త ఫీజే
ఓన్లీ ఫీజ్ డోనేషన్ కట్టినం అని చెప్పిండ్లే నువ్ అప్పుడు
నేను డొనేషన్ కట్నానని చెప్పలేదు పిన్ని త్రి ఇయర్స్ కైతే డొనేషన్ కట్టాలా ఈసి కి అవసరం లే
ఈ ఇసి యడేడో ఎందుక్ ఇంకాడేజాయిన్ చేపిచ్చేస్తే పోలే అన్నే క్
ఎడా పిన్ని ఈసి వద్దు పిన్ని వాడు చదవలేడు నిజంగానే వద్దు చాలా కష్టం అన్ని సబ్జెక్టులు మిక్సింగ్ ఉంటుంది
మ్ కానీ ఇప్పుడు అన్ని మెకానిక్ కల్ బాగుందంటున్నారు అందరు మెకానికల్ బాగుంది ఏమ్మ హలో
మ్ చెప్పిన్ని
అదే అదే చూస్తా ఉన్నాము ఏం అర్థం కాలే ఇప్పుడు సిధార్థ బాగుంటుంది కదా వాళ్ళు ఈసీయే కావాలంటుంది మీ పిన్ని అక్కడ వేమో కా లక్ష ఇరవై వేలు చెప్తున్నారు
వాడు చదవుతాడా ఈసి
ఏమొ వాళ్ళమ్మ చెప్పిందంట వాడు చదువుతాడంట
ఆ కోపంగా సాయంత్రం ఫోన్ చేసినడు నాకు
ఆ
ఈసిజెప్పేయ్యి జాయిన్ అయిపోతనని చదవలేవురా ఒద్దు రా ఎక్కువ ఫెయిల్ అయిపోయే ఛాన్ న్సెస్ ఈసీలో ఎక్కువ ఉన్నాయని చెప్పిన ఈజీగా ఫెయిల్ అయిపోతారు వద్దని చెప్ న కూడా వాడు ఇనలేని సరే ఇంగ నీ ఇష్టం తీసుకుంటే మళ్ళీ బయటకి అయితే రాలేవు సచ్చినట్టు చదవాలని చెప్పిన మళ్ళ సరే నేను ఆలో చ్చి చెప్తాను అని ఆ సరే నువ్ ఆలోచించు
వాడు ఒకటే చెప్పాల వాళ్ళ అమ్మకు నేను ఈ గ్రూప్ ఏ తీసుకుంటాను ఈ కాలేజీ లో చేరు తను నువయ ఏవన్నా మాట్లాడుకోపో అని చెప్ వదిలేయల వాడు చెప్పడు
పోవాలా
ఊ అదే సిఎస్కి కి సిఎస్సి అదే సిఎస్సి కి వేమోలో లక్ష ముప్పై వేలు చేరిన అంట ర్యాంక్ రాకముందు రిజల్ట్ రాకముందు
ఆ
ఆ ఏమో ఈ రోజు ఒకసార్ తో మాట్లాడేసి రమ్మన్నాను
ఆ
ఒయ్ సార్తో మాట్లాడేసి రమ్మన్న వేములఎంత అవుతుంది ఏమి మాట్లాడతారా లేదా కనుక్కొనిరారా ఈ రోజు అని చెప్ మాట్లాడతాను పిన్ని అని చెప్పాడు చూడాలి మరి ఏం మాట్లాడుతాడో ఏంటి విషయం ఇంకా
చెప్పాలి పిన్ని ఏం లేదు
ఆ
ఏం లేదు పిన్ని చెప్పాలా హలో
ఉమ్ ఏదన్నా ఒ మంచి సజిషన్ ఇ చ్చి వాడు ఏదన్నా ఒక మంచి గ్రూప్ లో జాయిన్ అయిపోతే నెమక అయిపోత
నేను చెప్తానే ఉండ ఇవి తీసుకో బాగుంటుంది అని చెప్పి వాడు వినడం లేదు వాల్లమ్మ అసలు ఇందు కానీ అడుగుతుంది
సిఎస్సి చేస్తె జాబులు లేవంట వీడిక్కొకడికే లేవా
ఆ అదే కదా ఏఐ చేస్తే ఉన్నాయి
యామ్మి సరే లే ఇంగ లక్ష తీసే వాళ్ళుంటారు యాభై వేలు తీసే వాళ్ళు ఉంట ముప్పై వేలు తీసే వాళ్ళు ఉంటారు ఎవరు ఏదైనా జాబే కదా చేసుకొని పోతా ఉంటేను
ఉ సరే పిన్ని కట్జేసేయ్
ఓకే